హలో గుడ్ మార్నింగ్ అండి
ఆ గుడ్ మార్నింగ్ మేడం
ఏం చేస్తున్నారండి
ఏం లేదు మేడం మీరు బాగున్నారా మేడం
మేము బాగున్నా మేడం మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నాం మేడం ఏం చేశారండి మేడం మీరు
నేన్ టీచింగ్ చేస్తా మేడం
మీరు టీచింగ్ చేస్తారా
అ
అ
అంటే ఇక్కడ మాకు ఊరు దగ్గరలోనే ప్రైవేట్ స్కూల్ ఉంటది అందులో చేస్తానండి
అంటే ఏ ఊరు మేడం
సిటీ ఇక్కడ సిటీ ఉంటంది తొర్రూరు అని అక్కడ చేస్తా మేడం
ఆహా అవునా అంటే మీరు ఎట్లా అంటే మీది స్టడీ క్వాలిఫికేషన్ ఎంత మేడం
నాదీ బీకామ్ అండి బీకామ్ ఎంకామ్
ఆహా అలాంటి వాళ్ళనే తీసుకుంటారా మేడం స్కూల్లో అయితే
అంటే బీఈడీ చేసిన వాళ్ళను తీసుకుంట్రు మేడం పీజీ చేసిన వాళ్ళను ఆల్మోస్ట్ తీసుకు తీసుకోరు కాలేజీలల్ల మనకు తీసుకుంటరు పీజి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళను కాలేడ చెప్పొచ్చు గాని ఇగ ఈ బిఈడి చేసిన వాళ్ళకు టీచర్ అం స్కూల్ ఫీల్డ్ లో ప్రిఫరెన్స్ ఫస్ట్ ఫ్రీ ఆర్టీ ఇచ్చేది బిఈడి ఉండాలి లేకపోతే టీటీసీ
అవునా మేడం
కోసం ఇలా బిఇడి లేదని నాకూ ఇగ నర్సరీ టు యూకెజి వరకు అంతే మేడం బీఈడి ఐతే హైయర్ కి చెప్పొచ్చు
ఆ
హు
అయితే మేడం అయితే మీ పిల్లలు ఎం త ఎంత మంది పిల్లలు మేడం మీకు
ఒక్క పాప ఒక్క బాబు మేడం
ఆహా అయితే పిల్లలు గుడా మీరు వెళ్ళే స్కూల్కేకె వస్తారా మేడం
వస్తరు నాతో పాటే వస్తరు వాళ్ళ వాళ్ళు నేను ఇద్దరం వెళ్తాం ఇగ అట్లా వాళ్ళ స్టడీ వాళ్ళ స్టడీ కోసం చేస్తున్నా ఇ చిన్న పిల్లలు చెప్పడం అంటే చాలా కష్టం మేడం ఒక క్లాస్ లో వచ్చి ఇట్లా పార్టీ మెంబర్స్ ఉంటారు ఇగ చిన్న పిల్లల ఇప్పుడే వచ్చిన పిల్లలు మస్త్ ఎడుస్తా ఉంటారు మేడం నర్సరీ పిల్లలలె.
ఆహ్ అవునా మేడం.
ఇక చాలా టైం పడుతది ఒక వన్ మంత్స్ టూ మంత్స్ పడుతది మేడం. వాళ్ళు కవర్ కావడానికి.
అయితే మేడం మీరు నర్సరీని ఎల్కేజీ యుకేజీ పెడతారా మేడం అయితే.
అవును మేడం నర్సరీ ఎల్కేజీ యుకె జీ క్లాస్ టీచర్. మాత్రం నర్సరి మార్నింగ్.
ఆహ్ ఆహా
ఎస్ నర్సరీ తర్వాత ఎల్కేజి తర్వాత. టెన్ తర్వాత యూకేజి అండి ఇంక అంతా చిన్న పిల్లలే ఇక బిఈడి. ముందానిపిస్తాది కాని లేదు కదా.
అవును అవును.
ఏదైనా ట్రై చేయొచ్చు కానీ అప్పుడు చదువుకోలేకపోయినా.
ఆహ అవునా మేడం ఎందుకు ప్రాబ్లమ్సా మేడం.
ఇంగా ప్రాబ్లమ్స్ అంటే ఇగ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అయితాంది. ఇప్పుడు వన్ ల్యాక్ అయితదిగా వన్ ల్యాక్ ఎబోవ్ అయితది చేయ్యాలనుకుంటే.
ఆహ్ అవునా మేడం జాబ్.
మల్ల రిజైన్ చేయాల్సి ఉంటది.
ఉమ్.
కదని అట్లా ఆలోచన కాని ఇది కూడా బాగు. ఆహ్ మేడంమ్ కాకపోతే మంచి ఈవ్ ఈ టీచర్ జాబ్ అంటే ఒక మంచి వృత్తి అన్నమాట ఎవరైనా. గౌరమిస్తారు. అది ఒక ఎంత మనం పిల్లలకు మాత్రం అన్యాయం చేస్తాం గా నేర్పి. మంచి శాలరీ ఈయొచ్చు. ఇగ వాడు రాస్తే రాయకుండా కోపం వస్తది కాని మనం చెప్పింది రాస్తే. అంతా మాత్రం మస్తు సంతోషం హంది.
అవును అంతే మేడం.
ఉమ్ చిన్న పిల్లలకు అప్పుడే వచ్చిన వాళ్ళకు మనమే పట్టి రాయిస్తాం కదా. హ్యాపీనెస్ వేరిమ్ ఇక ఇబ్బంది కూడా ఉంటది.
ఉమ్ ఉహూ.
ఇంకా చిన్న పిల్లలు కొంచం అలవాటు పడానికి వన్ మంత్ అట్లా పడుతది కదా మేడం
చేశాను మేడం నేను గుడా ఒక టూ ఇయర్స్ అప్పుడు బో. వెలిపోదు గానీ ఒకటి మాకు దగ్గరలో ఉంటది. ఆహ్ అయితే అప్. అప్పుడు నేను కూడా ఒక టూ ఇయర్స్ వెళ్ళాను మేడం అయితే బాగానే ఉంది. అసలు ఎంత బాగుందంటే. కానీ కొంతమంది పడనోళ్ళు మమ్ములను. తీసేసారు అన్నాడు మేడం.
అవునా అంటే అట్లా అల్లా కూడా ఉంటాయి మేడం ఈ ఎక్కడ. అయినా ఏ ఫీల్డ్ కు పోయినా మనం కొంచెం ఏ ఫీల్డ్ పోయినా మనకు ప్రాబ్లం ఉంట ఉంటేనే ఉంటాది ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా. ఉంటది ఎక్కడ చేసినా ఈ లేడీస్ కు ఉండేది ఉం ఉంటది సీనియర్స్ జూనియర్స్ అని ఎక్కడనైనా ఉంటది గాని మన కోపం వినాలే పట్టించుకో వద్దు సరిగా ఎవరని.
అంతే.
మనది మనదింకా మనం చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఏముంది మేడం ఇప్పుడు ఏమన్నా చేసినాం అనుకో ఇవాళ చెప్పినాం అనుకో రేపు ఒక యాక్టివిటీ పె తాల వల్ల తోని చదివిచ్చి. అట్లా కొంచెం ఇక పేరెంట్స్ ఇప్పుడు మనం ఇవాళ పెట్టిన రేపు చూయించాలి సార్ కి ఇప్పుడు వాళ్ళ ఏం చెప్పినాం అంటే అక్కడగని మ మనకు ఒకటి ఇస్తారు. క మ్
మేడం.
ఇవాళ ఏం చేస్తాం. రేపై ఏంమ్ చేసినాం రేపు ఏం చేస్తాం. చేస్ ఆఫ్ ఇట్ ఇప్ ఫస్ట్ ఫ్రీడ్ ఇక్కడికి పోయినాయి. కద జెపు వీళ్ళకు.
హ్మ్
గుంపులో అట్లా ఇప్పుడు యాక్టివిటీస్ కూడా చేయించాల పిల్లలతోన మనం
ఆహా ఎమ్మటేమ్మటే అప్డేట్ చేయించాలన్నట్టు చూపించాలన్న
ఆయనకి ఏం నేర్చుకున్నాడు వాళ్ళ పేరెంట్స్ కు వీడియోస్ సెండ్ చేయాలి గ్రూప్ లో సెండ్ చేయాలి లేకపోతే
ఊహూ
మేడం స్కూల్లో నె చేయాలంటే మాముూలుగుందా. ఏ ఏదైనా పోటీ పెరుగుతాంది దేనికున్నా ఇప్పుడు ఒక స్కూల్ లో మంచి మార్క్స్ వచ్చినాయి అది మంచిగా ఉండనికి లేదు. కొత్త స్కూల్ రాగానే. ఇది బోరు కొడతా అంది పేరెంట్స్ కు
అంతే అంతే కరెక్టే అది
కానీ పేరెంట్స్ దగ్గర కూడా కరెక్ట్ కాదు మేడం నాలుగు స్కూలు ఇపోతేమని స్టడీ కరాబ్ అయితుదని అర్థం కావట్లే పేరెంట్స్ కి
ఆ అదొకటి వాళ్ళు గుర్తుంచుకోవాలి మేడం వాళ్ళు ఒక స్కూల్ కి పంపించినము అని అంటే వాళ్ళు ఒక నాలుగైదు సంవత్సరం
టూ వరక్ అన్నాం మాక్సిమం టెన్త్ వరక్ టెన్త్ కాకపోయినా మాక్సిమం సిక్స్త్ వరకు అయినా ఉంచాలాగాని
ఆ
ఇక టెన్త్ అయిపోయే లోపు నాలుగైదు స్కూల్లు చేంజ్ చేస్తళ్ళు
అవునా
అట్లా ప్రాబ్లమ్ అయితే తర్వాత స్టడీ సర్టిఫికెట్ అయిన మనకు ఫస్ట్ నుంచి చేయిం తెలిసినప్పుడు వాని మనం ఎట్లా ఎట్ల అయితే వీడు చదవగలుగుతాడని మనకు తెలుస్తది మళ్ళీ ఇక్కడ కొత్తగా వాళ్ళు అక్కడ అలవాటు పడపోయేసరికి మళ్ళ అక్కడ కూడా ప్రాబ్లం అయితది పేరెంట్స్ కు తెలివట్లేదు కాక పోతే చాలా సం ఫలానా స్కూలు అని చీప్ గా చూస్తారు కాని అందరూ మేడం ప్రతి క్లాస్ కు సిసి కెమెరా ఉంటది
అవునా
ఆయనకు మొత్తం క్యాబిన్ లో కనపడుతనే ఉంటది ప్రిన్సిపల్ కు
ఆహా అప్పుడు లేకుండే కదా మేడం ఇప్పుడు బానే అన్నిటికీ సీసీ కెమెరాలు పెడుతునయి
స్పోకన్ ఇంగ్లీష్ కూడా వచ్చింది మేడం కొంచెం ఎలా అంటే ఇటు మా విలేజ్ కొత్త లు వచ్చేసరికి పాత స్కూల్ అన్నట్టు అట్లా బాగా పేరెంట్స్ లోక వెళ్ళిపోతంది ఆ స్కూల్ ఏముంది నలభై ఏళ్ల కింది స్కూల్ కదా
హ్మ్
సర్లే ని ఈ సంవత్సరం మొత్తం చేంజ్ చేసింది సారిగా సీసీసు అంటే సీసీసు పోయిన ఇయరు నుండే ఉన్నాయి కానీ కొంచెం పని చేయలే అని ఇప్పుడు మొత్తం ఇంక ఫస్ట్ ఉండే సిసి నెక్స్ట్ స్పోకెన్ ఇంగ్లీషు స్పోకన్ ఈ కూడా టీచర్ మాట్లాడాలి మ లే ఇట్లా మీటింగ్ ఉంటది వాళ్ళు వస్తారు స్పోకన్ ఇంగ్లీష్ ఇచ్చిన బుక్స్ వాళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ చేసి చూయిించారా మేడం
ఆ
యాక్టివిటీస్ చేసి చూయిించాలి మ్ నెక్స్ట్ వాళ్ళ ఒక వీడియోస్ మనం సెండ్ చేయాలి నేనంట అట్లా స్ట్రీట్ ఇప్పుడు
అమ్మో స్కూలు సిద్ధార్థ స్కూలు బాగానే అది సిద్ధార్థ స్కూలా మేడం ఏంటిది అది
ఆ సిద్ధార్థే నేనాండి సిద్
నిడా అందుకోస మే సిద్ధార్థ స్కూలు అని
ఉహు
ఆ ఉమ్ అంటే బానే అది ఎప్పటి నుంచి మేడం అసలు అదై అసలు అంటే అంటూ ఉంటే విన్నాను మేడం అంటే మాది ఇక్కడ కాదు మాది వేరే దగ్గర కొంచెం విలేజ్ కాకపోతే వేరే దగ్గర ఉంటాం మేడం మేము
మ్ మ్ అయితే ఇగ ఇట్లా కాకపోతే ఈ సంవత్సరం మంచిగానే చేంజ్ అయింది మేడం ఇ ఎక్కువ ఒక దగ్గర పని చేయాలి ఏది హార్డ్ వర్క్ లేందే ఏది ఉండదుగా మేడం పొద్దు నడువులు నొస్తాయి హెడేక్ వస్తది కాని కష్టం తప్పదు
అవును మేడం మ్
అన్ని ఫీల్డ్ లేకున్నా కొంచెం ఇష్టమైన ఫీల్డ్ ఎంత కష్టమైనా చేయాలనిపిత్తది కాని హెల్త్ పరంగా డిస్టర్బ్ ఐవుతూనే ఉంటాం
అంతేనా మేడం ఇ అదే తప్పదు కదా మేడం మనం ఎంత కష్టమైనా మనం చేయగలుగుతాం మేడం అదే మగవాళ్ళు చేస్తరా మేడం ఎప్పురు చేయలేరువాళ వాళం ఆ
లోయర్ కు లేడీస్ స్టాఫ్ ఏ ఉంటది మేడం
అంతే నా మేడం
లేడీస్ స్టాఫ్ ఉంటాది లోయర్కు ఓపిక ఉంటందని అయితే మాకు ప ఉందిగాదా సార్ మమ్మల్ని ప్రమోట్ చేయండి ఈ సంవత్సరం అంటే సనె అమ్మ ఓపిక ఉండాలి అందులో చేయాల అంటే చాన ఓపిక ఉండాలె మీకంటూ ఒపిక ఉంది మీరు మిమ్మల్ని ప్రమోట్ చేయడం కుదరదు
అంతే
చూడాలి అంటున్నారు సార్ వాళ్ళు కూడా
మరి అయితే పేడం మరి ఇప్పుడు అందులోనే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేడమ్రి ఇట్లా చేయబడి
ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మేడం ఫైవ్
ఫైవ్ ఇయర్స్ కాంచీ కూడా మిమ్మల్ని ప్రమోట్ చేయట్లేరా మేడం మరి అయితే
రు అంటే మాకు బీఈడి లేదుగా మేడమ్
అవునవును
కొన ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయరు బిఈడి ఉండాలనుకుంటారు అట్లా
ఊహు
కానీ చాలా మంచి ఫీల్డ్ మేడం మీరు కూడా ట్రై చేయండి. చదువుకోండి చదువుకోవాలినిపిస్తే చదువుకోండి
ఓ మేడం నిగెది ఇంటర్ ఉంది మేడం డిగ్రీ డిస్కంటిన్యూ ఉంది గాని ఇది కూడా అడుగుతున్నా ఉంగి మేడం ఇకేమన్నా
ఇప్పుడు ఓపెన్ కోవచ్చు మేడం మనం ఏం చేయాలన్నా ఇప్పుడు మంచి గవర్నమెంట్ మంచి ఓపెన్టీ టెన్త్ ఇంటర్ ఇప్పుడు ఇప్పుడు చూశిర్ర ఇప్పుడు గురుకు ఇప్పుడు అంగన్వాడీకి కూడా జాబ్స్ ఏషిండు సెవెన్త్ క్లాస్తోని టెన్త్ క్లాస్తోని ఇప్పుడు మనం అంగన్వాడి జాబు కొట్టొచ్చు నెక్స్ట్ ఇప్పుడు విలేజ్కి యూకేజీ అప్పర్ అంటే యూకేజీ కేజీఎస్ కూడ పెడ్ తాందిగ గవర్నమెంట్
ఆ అవును మేడం ప్రైమరీ స్కూల్ అని కూడ పెడుతున్నరంట కద మేడం
కి ఎక్స్పీరియన్స్ ఉండాలె నెక్ట్స్ సెవెంత్ ఉంటే చాలు
ఆ
కుంటే తప్పేముంది పట్టు దేనికన్న ఒకదానికి యూజ్ అయితది కదా చదువుకుంటే ఇంకా పెద్ద వాళ్ళు కూడా చదువుకుంటూనే ఉన్నారు
అవునవును చదువుకుంటున్నాం కదా మేడం ఇప్పుడు
ఓపెన్ల అన్న చేసుకోవచ్చు కదా డిగ్రీకి ఓపెన్ కూడా అంతే ఉంది కదా వాల్యూ కాకపోతే రెగ్యులర్గ కొంచెం ఎక్కువ ఉండొచ్చు కాని ఓపెన్ల కూడ చూ చదువుకోవాలంటే ఫుల్లు ఉంటయి
అయితే ఇప్పుడు ఇంత సపోర్టింగ్ ఉండాలె కద మేడం మరి
ఇంట్లో సపోర్ట్ చేయ్యాలి కాకపోతే అదే ప్రాబ్లం కదా
ఆ మరి అదే కదా మేడం ఇంట్లో సపోర్ట్ చేస్తే మేడం ఎవ్వరమైనా చదువుకోగలుగుతం చదువుతం పోతం ప్రతి ఒక్క పని కూడా చేసుకోగలుగుతం కదా మేడం
అవును
ఇంట్లో సపోర్టింగ్ నాకు లేదు మేడం నేను ఇప్పుడు నా ఆ నా మ్యారేజ్ అయినా కాంచెల్లి అంతే మేడం నాకు చదువుకోవాలి మంచిగా ఏదో ఒక జాబ్ మంచి జాబ్ చెయ్యాలే అని బాగా ఉంటది మేడం నాకు గని మా ఇంట్లో సపోర్టింగ్ ఇప్పుడు ఏదో ఒకలాగా ఏదోలాగా మాట్లాడుతా ఉంటరు ఇగ అట్లాంటప్పుడు మనం ఏం చేస్తం మేడం అంతేగా
ఓకే మేడం మరి
ఆ ఓకే ఓకే బాయ్ మేడం
ముహామ్